అ చెప్పద
ఫోన్ కటాయిని ఇంతా ముందు
కాే చెప్పండి ఇంకా
లేదండి
ఉ చెండి మీరే చెప్పాలండి ఖమ్మ టూర్ ఎటైనా వెళ్తున్నారండి మళ్ళీ ఇప్పుడు సమ్మరుకు ఏళ్ళతారా లేటైదా
లేదండి దం
అవునా మేం వెళ్తున్నమండీ ఈ ఇది ఇంటిగా విజయవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్ళాలని కోరుకుందండి. నీకు కనుక దుర్గమ్మ గురు జేల సానా చేస్తరు
ఆ
ఆ విజయవాడ అమ్మవారుఎలుసండి అసలు
తెలుసు తెలుసు ఇటు తిరుపతి పోయే రూట్స్ ఆటే ఆంధ్ర సైడే కదండ
అందేండి, అమ్మవారిని చూస్తే అసలు అందంగా ఉంటదండీ. అమ్మవారిని చూస్తే మనకు అంత భయంకరంగా కూడా ఉంటది. అంత అందంగా కూడా ఉంటది. అసలు అమ్మవారు అద అంటే మనం కింద దిపి గుట్టపైకి ఎక్ ఒకే రాకతము డ్యాములు అవునా అండి నేను కూడా చూడలేగాని ఇట్నా ఏస్తారని యుచరని అయితే అక్కడ ఎందన్ దా మంచిగుంటదండి. ఆ గుట్ట ఆ కింద నుంచి పై ప్రియలు బస్సులు తీసుకెళ్తారు. కొనక్ అక్కడ ఏందండి. కొంచమున్ దొంగల భయం ఎక్కువండి. మనకు కానీ మనం మన వస్తువులని మనం జాగ్రత్తగా ఉంచుకోవాలండి.
ఆహా
లో లోపడికి పోయినట్టుటదంట్ లోపలి గుడి ఇంగా మస్తో
ఆ
పోరీసండీ. విజయవాడ వెళ్ళాలని ఎందుకంటే, మేమ్ రాంగ వెళ్తామని అనుకున్నాం తిరుపతి పోయి రాంగానే వెళ్ళలేండి.
ఆ
అందరూ ఏళ్లాలని కోరిక ఉంది. గాని ఏమైతో తెలియదండి. ఇగా
మీరు తిరుపతి యేలారా, ఏమేమ్ పట్టుకుపోయిడండి. తిరుపతి పోంగా
అదేంట్ అంటే బ్రేక్ ఫాస్ట్ తినేటియండి మరి ఏమంటారు దాని
ఆ
రానికా అంటే ఏం పట్టురావాలి తినడానికి లంచ్ కా
ఆ
లంచ్ కి ఏం తీసుకెళ్దాం. పులహో పులిహోర చపాతి టమాటా పచ్చడండి అంతే మా పిల్లలు తినరు గందండి. ఏం తినడం లేదు వాళ్ళు చిన్న పిల్లలే కదా. అప్పుడు మా పాప పాలు తాగుతుంది. మా బాబు ఒక కోడే అండి ఆయనకు టిఫిన్స్ తీస్ తచుతుంది. ఇగ్ మా అత్తమ్మ గారు కూడా ఇంట్లో పులిహోర తీసుకెళ్లినా పులిహోర చపాతి. మా హస్బెండ్ కూడా ఆవేయిన్ తృండే మేము మళ్ళా ఒక రోజుకి జూసి అంటే వేగమాంబల మా హస్బెండ్ మీమీద్దరం బోయి తిరుపతి లా తిన్నమండి.
ఆ
నీనే అదే అదే మ రూమ్ అది అన్నదాన సత్రం మస్తు లాంగ్ అండి బాగా
ఉమ్ అరున్ అన్నం తినలే
ఉహూ